ఇప్పుడు నీకు అర్థమైతంటది ఎట్లా ఏం చేయాలనో
ఆ
గత
అర్థమైంది
ఆ మరి మీరు బయలుదేరేది ఎప్పుడు మరి పొద్దున్న శనివారం అవుతారా
ఆ ఇక శనివారం మధ్యాహ్నం నుంచి బయలుదేరతాం
మధ్యాహ్నం పను అర్జెంట్ అర్జెంట్ బాట్టల్ ఉన్నాయా అయినా అ అర్న కూడా అర్న కూడ మధ్యాహ్నం ఆ వర్క్ చేసి ఆ రోజు డ్యూటీ వేసుకొని వత్త దంట వత్తదంటగా
అవును ఇప్పుడు మీరు ఎప్పుడు పోతన్నారు విజయవాడ రేప్ పోయి ఎప్పుడొత్తారు
ఎల్లుండి ఎల్లుండి సాయంత్రం నైట్ వరకు వత్తా
ఆ మరి మేము ముందు వచ్చి ఏం చేసేమ్
అదే అ అందరుూ అంద అ అందరుూ ఒకసారె వస్తాం కావచ్చు గంట గంట గంట నర్రా తేడా తోని
ఆ మీరు ఆడ బయల్ నువ్వు విజయవాడలో బయలుదేరటడానికి మేము ఏడని బయలుదేరత ఎందుకంటే అయ్యల స్కూల్ ఉంది వీళ్ళు స్కూల్ కూడా పోయేస్తారుగా ఒంటి గంట కల్లా
ఆ నువ్వు రెండు గంట వరకు బయలుదేరరాదు కాగానీ అందరం గాదే టైంలో బయలుదేరడు అయితది రెండు గంటల వరకు నాకు తొమ్మిది తొమిన్నరకు తొమ్మిది గంటలకుకి ఎగ్జామ్ అట పదిన్నర పన్నెండున్నర వరకు అయిపోతది
ఆ నువ్వు ట్రైన్ అట్టుంది గా బావా ట్రైను మైబాదా
మైబాద్ వరకు ట్రైన్ నాలుగున్నర వరకు ట్రైన్ దిగుతుదమ్మాయి రెండు గంటలే
రెండు ఆ ఎడ విజయవాడ నుంచి ఖమ్మానికి గంటన్నర
అదే మరి ఇప్పుడు నేను నేను ఇప్పుడు ఇంటర్ సీట్ ఇంటర్ సీట్ ఎక్తా సూపర్ ఫాస్టు ఆ రెండు గ రెండు గ గంట గంట నలభై నిమిషాలు అంటారు కాని రెండు రెండు గంటలు
ఎగ్జామ్ శనివారమా
ఆ శనివారం ఆ రోజే శనివారమే ఇరవై ఎనిమిదో తారీకు ఎక్జామ్
ఏం ఎగ్జామ్ ఇప్పుడది
అల్లా అల్లా అల్లా జైన్ కావడానికి ఎంట్రెన్సు అదే అ అల్
ఎందులో
హీల్స్ స్కూల్ అని ఇంటర్నేషనల్ స్కూల్ పెద్దది
అంటే మంచిగుంటది అది
ఆ మంచిగా ఉంటది తొంభై ఎకరాలూ అర తొ తొంభై ఎకరాలు పెద్ద స్కూలు ఇప్పుడు వీనికి వ నాకు పెద్దగాఐ ఇప్పుడు మా ఆ వళ్ళ వీళ్ళ వీళ్ళ కూడా పెద్దతే వీళ్ళ విళ్ళ విళ్ళని కూడా జాయిన్ చేయించవచ్చు
అదే అందుకే అడుగుతను అసలు ఎక్కడా ఏంది ఎట్లా
విజయవాడ అవతల నేను పోత్ తెల్తాది నేను పోతే తెలుత్తది మనం పోలేదు గద ఇప్పుడు తండ్లిలే తల్లిలే తల్లిదండ్రి లే లేనోళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్సు సెకండ్ ది తండ్రి లేనొళ్లకు తార్డ్ ది తల్లి లేనాళ్లకు మనలను మనలకూ మంచి కొంచెం మంచిగా సౌ సొ గంతో ఇంతో తెలివొత్తే ఉంటే అంటె మామూలుగా ఎగ్జాం ఎగ్జాం రాసేంత నాలెడ్జ్ ఉంటే
మ్
ఆ ఉ ఉ ఉన్ ఉండే ఉండేటట్టుంటే పంపొ చు కానీ అన్ద్లా ఎగ్జామ్ రాసి మీకు ఎగ్జాం రాత్తే మార్కులు మెరిట్ ద్వారానే
మ్ హు ఓన్లీ మెరిట్ ద్వారా
ఆ రాయించచ్చు, రాయిస్తమయా రాయిస్తే ఎం ఏమాయ్ ఏ ఏ ఏంకా ఇప్పుడు ఐదు తరతులు ఆరో తరతులు ఎల్ల ఎల్లపోయినా గూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయేదాంక అల్లనే
విజయవాడ స్కూలు మైబాదా
విజయవాడ విజయవాడ
ఆ గవర్నమెంట్ దేనా అదీ
గవర్న గవర్నమెంట్ ది కాదు కాని ప్రైవేట్ స్కూల్ లెక్కనేగాని అదీ సోషల్ అంటే ఇట్ల ఇట్ల ఆ అర్ప ఆ మ్మ ఏమంటరు అది ఫండ్స్ తో నడిచేది.
ఆహా.
వాళ్లు మనం మనం ఆ వాళ్లు ఉండే తిండి తిండి గూడా అల్ల అల్ల పండి దించిన పంటలే పాపయి పెట్టి ద్దీ అలా అక్క నీ తొంభై ఎకరాాలలా ఆ పై ఇరవై ముప్పై ఎకరాలు వ్యసాయం చేత్తరట. వాల్లు ఆల్ ఆల్ల ఆల్ల బడినించి ఆల్ల పిల్లలకే డాక్టర్లు ఇంగ్లాండ్ లో చదువు కును చదువుకున్న డాక్టరు అక్కడోళ్ల అక్కడ అ అక్కడోళ్ల అందరి సహకారంతోనే ఇన్స్టిట్యూట్ పెట్టీ మ్ తోబ్ మామ ఏ దస్కులు. మ్
క్లాత్ లైనింగ్ ఇయ్య, కాటనా డ్రస్సారా. డ్రెస్ జాకెట్ కా ఆ ఆ పే ఆ ఆ అప్లై జేస్కొని ఎగ్జాం రాయడమే, ఎగ్జాంకి అటెంప్ట్ కాడమే.
ఆ అయితే అదా ఆ ఆ అంతె.
ఇప్పుడు ఈ గురుకులాలు రాస్తారుగా అట్లనేగా.
ఆ అట్నె. ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు మనం బోతే వీన్ని వీన్ని సూత్తాం కదాయా దాని పొజిషన్ ఏందొ.
అవునులే ముందు ఒకలు రాత్తన్నారుగా వాల దాన్ని బట్టీ
పొజిషన్ సూత్తే ఆ స్కూలు క్వాలిటీకి క్వా క స్కూలు స్కూలు క్వాలిటీకీ
కొడుతా మీటర్ ని. సరిపోతదా వస్తదా, దేనికి నీకు, జాకెట్ కే. జావిడికి మీట్ మీటర్ కావాలా, ఎనభై కావాలా జేజమ్మా, ఆ మీటరు, ఆ ఎంత యాబై. నల్లవై ఏళ్లా ఏడ ఆగు నలభై కాదురా యాభై రూపాయలు. తాన్లలో ఒచ్చేసీ యాభై, మరి ఇది తాన్లోనే.
హి హీ హి
నేన్ తీస్తా సార్, సార్ లేరు. ఇది టానేరా మీటర్ ముక్కలు అయితే నలభై.
కట్ జేషింది, కట్ జేత్తే కర్చ్ కటింగ్ ఛార్జి.
ఓయ్ సే చూస్తవా ఏస్కోని, ఫ్రాకా స్ స్కర్ట్సా ఫ్రాకా. గ మ అమ్మాయి కూడా కుట్టలె క్లాత్ లు క్లాత్లు కుట్టలే ఎంత చెప్పు రేపటికే కావాలా సరే తెచ్చుకో మరి కుడ్త ఇప్పుడూ
అర్జెంట్ రిప్
హా
నీకేనా ఏమో ఏమో ఇంకో మొక్క ఉంటే తెరా ఇది మొక్క కిందకే సరిపోతది పైన బాడికి వేసుకోడా ఇంకోటి ఉంటే ఆ ఆదిది ఉందా నికాడ ఆది డ్రస్ కా ఆది డ్రెస్ ఉందా అ అది తీసుకొని రా
సేమ్ ద ఆది ఎట్ట ఉందో అట్నే కొడ్తది
నువ్ అడ్రస్ చెప్తే నీకు ఎట్లా కావాలంటే అట్లా కుడతా మోడల్
హ్మ్
దగ్గర ఉన్నాయిగా ర లైనింగ్ లు
తెరుమ్మ పోలే మార్చిపేయిడ్
యాడికిపోయినా అసలు ఇక్కడ ఉంది కదా కొట్టు ఏడనుంచి ఆడే హ ఎన్నింటికి పెయినవ్ నువ్వు
గట్లా నువు లేనా నువ్ లేనప్పుడు పోయింది వాటి పోయినప్పుడు వాటి తెచ్చింది లేకుంటే నీకన్న తీసుకోను
జోకాల పది రూపాయలు ఎయ్యల నెస్ట్ ఈ జోకాలె ఈ ముప్పై రూపాయలు
యాభై రూపాయలు చెప్తే ముప్పై రూపాయల కాడికి ఒత్తరు రావాలె ఉమ్
యాబై రూపాలే వేరే
వేరేనా
ఆహా ఉమ్
కసులు రాలే మరి
ఇంక రాలే రసలు మధ్యాహ్నం వచ్చేది లేకపోతున్నానేమో వాళ్ళ నాన్న వచ్చాక బండెస్కుని కొని ఓచ్చిది ఆహా మొతుంది
కంపల్సరీ అటెండెన్స్ ఓత్తది కాని ఎప్పుడు అనేది
తేలిదు అది ముప్పై బాజేపియాలేదు బావ అది వ నేనే నాలుగు రోజులు ఆగమన్నా ఇప్పుడే వదిలే వాడ కేసు పెట్టియ్యి అన్న ఇప్పుడు ఆయన ఏదో చూస్తునడు ఎంక్వైరీలు చూసుకోవడ మనం ఆ ఫోన్ లో సిమ్ తీసేసి అన్ని తీసేసిన దాన్ని పట్టుకుంటున్నారు అందుకనే పోను వీవోవని మరి కొత్తగనే ఉంది ఒక అద్దమే పగిలింది లేదంట అసలు వీళ్ళకి దొరికినప్పుడే లేదన్
మరి ఇంకే మరి ఏముంది వాళు ఏదో బాగాచేసుకోదము దేనికో పోయినడ్ ముగంగకపోయ దాంట్లో పాతవున్న దానికన్ని అవి ఇవి ఉండ వాళ్ళు దొరికితే వ వాళ్ళు దొరికితే ఫోన్ చేస్త్ తే
ఎంత కొప్ప ఆగద మూడు వందలు పిల్లలకివి చూసి తీసుకుంటా
పిల్ల అందంగా ఉంటే యాభై ఎక్కువ కొంచం అందం తకువుంటే
మరి పావనక్క కాడ పట్టించేటోల్లేగా ఆ మరిగామరేట్లే అవి ఇప్పుడు అక్కడ తీసుకుంటారు కదా కుట్టించుకున్నారు కదా ఆ కొడుతుననే ఉండు కొడుతున్నా ఉన్నా ఏవి తీసుకున్నావు చమల డబ్బులు ఆన్నా అయిపోయినయ్ విశవాకాడికి మీ సేవా మీషో నా మీరు అనేది మీ మీ సేవకు పోయారు మీరు ఉమ్ హు సచ ఇ ఇరవైకి రావు రా ఇరవైఐదు కి వస్తాయి మూడు వందల రా ఫ్రాక్ మూడు వందలు ఆ
జాగర ఇతే
ఆది జాయిత అయితే ఉండిందాల ఇప్పుడు ఆది దేవాలగా మరి ఆదిచూసి తీసుకురా తీసుకొచ్చి ఇంకక ముక్కు ఉంది అన్నావు కదా అది కూడా తీసుకురా లైనింగ్ ఎంట తిస్కునావ్ సరిపోతాది లే మూడు
పాట పెట్టాలి ఇప్పుడు ఒకేటే జననం
అవునా మూడు పట్టిది మూడు తేవాలి రెండుదితే సరిపోదు అప్పుడు గుట్టించుకున్నావు కదా రాజంతచ్చనా అంటనవా రెండు వందలు ప్యాంట్ డ్రెస్ క రెండు వందలు రెండు వందల అ మూడు వందలు ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగినాయి జాకెట్లకే రేట్లు పెరిగినాయి లైనింగ్ ఏవి తీసుకున్నా ఆనక ఇచి పంపిస్తావా మరి ఇప్పుడు వస్తది కదా మరి దీనికి మరి ఎప్పుడు వస్తంది ఎప్పుడు కుట్టాలి
రాాంగన్ అనుగు పెట్టు అడగుస పెట్టు అంతే రాంగ తొంద ఎచకంట కొటితది పాట పెడతారు ఇప్పుడు ఒకటే జననుం పాట పెట్ట
ఒకటే జననం పెట్టాల ఈ నెలల్లో పెట్టేటట్టే ఉంద నెలబాండు కొన్నించుతడ
పెడితే సరే